ఆ నమస్తే నమస్తే హరీష్ గారు బావున్నారా
హా ఓకే ఓకే హరీష్ గారు బావున్నారా
బావున్నామండి మీరు బావున్నా
ఆ నేను ఎప్పుడూ బానే ఉంటానండి నేనెప్పుడూ ఇప్పుడని కాదు నేను నా జీవితం లో నేను చిన్నప్పటి నుంచి జూస్తున్నా నేను నేను ఎప్పుడైతో జన్మించానో అ ప్పటి నుంచి నేను బాగానే ఉన్నానండి
ఆను వాతే కతో బరోబరి రా చ్చెక్ ఊ అంటే ఏం లేదండి మీరు అట్లన్ బాగా ను బాగుంటారని నాకు తెలుసు కాని మీరు జీవితాంతం బావుంటారు మీరు
ఓ జీవితంలో ఎప్పుడైనా సరే హరీష్ గారు మనం బాగున్నా బాగా లేకపోయినా బాగున్నట్టే ఉండాలా హరీష్
అట్లే అట్లా ఉంటే నువ్వు స్పీచ్ ఇయ్యకు అబ్బా నీ స్పీచ్ విని విని చాల రోజు నుంచి ఇది స్పీచ్ ఇది విన్నా నేను ఆల్రెడీ నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు నువ్వు స్పీచ్ ఇచ్చినవ్ దెలుసా ఒకసారి పం పంద్రా ఆగస్ట్కివో చెబ్బీస్ ఆగస్ట్కి ఇచ్చినవ్
ఆ ఫిఫ్టీన్ జనవరికి
ఫిఫ్టీన్ జనవరి ఫిఫ్టీన్ జనవరి కాదండి అది ఫిఫ్టీన్ ఆగస్టు ఫిఫ్టీన్ ఆగస్ట్ ఉంటది ట్వంటీ సిక్స్ జనవరి ఉంటది
అయ్యో రామా అవునవునవును
ఆ అప్పుడు మీరు ఆ స్పీచ్ ఇచ్చారు గదా ఆ స్టూడెంట్స్ ని విన్నా విన్నా మంచి స్పీచ్ బానే ఇస్తరు మీరు
విన్నా దాంట్లో ఏమన్నా వర్డ్స్ విన్నారా మీరు
ఆ వర్డ్స్ విన్నాము పిల్లలు బాగా చదువుకోవాలి మనకు చాలా కష్టపడి అమ్మనాన్న డబ్బులు పంపిస్తుంటారు
అవునవును
చాలా బాగా చెప్పారండి నా హృదయానికి తాకింది ఆ స్పీచ్ అప్పటి నుంచి నేను మారిపోయినాను
అదేనండి మన వల్ల ఒక ఇద్దరు మారిన ఒక ఇద్దరు మనుషులు గెలుచుకున్న వాళ్ళ వా వాళ్ళలో మార్పు వస్తే మనకు చాలా హ్యాపీ అనేది
అవునండి కానీ మీరు పవన్ గారు వ చాలా మంచోరండి మీరు
ఆ మంచోళ్ళంటే ఇప్పుడు ఏం జేస్తామండి ఏం చేయదు ఏం చేయలేం అందరి అందరితో మనం ఉన్నన్ని రోజులు అందరు తో బాగుండాలి అని అనుకుంటామండి అంతే ఇగా
అంతేనా అండి
అయినా మీకు గూడా మంచోళ్లే గదా అండి మీరు స్పేడ్స్ యేసుకొని మంచిగా పాయింట్ మంచిగా చదువుకుంటూ బానే ఉంటరు మీరు గూడా
నా దగ్గర పైయింటి షర్ట్ కూడా లేకుండే అండి నేను ఇంటికాడ పోయినప్పుడు అందరిది యేసుకొచ్చిన ఈసారి
ఆఆ
మీ అంతా బట్టలు యెడండి మీ అంతా బట్టలు దిల్ సుఖ్ నగర్ లో సగం సగం మంది దగ్గర ఉంది ఉండదు
అట్లా ఎట్లా అనండి మేము గరీబోళమండి మేము
ట్లు షాట్ కి గూడా మీరు అది ఏంముంటది మీరు చిన్న షాట్ ఉంటది గదా నిన్న జూస్ సిన చిన్న షాట్ కి లోపల నుంచి అది అండర్ కవర్ ఏమో ఉంది
ఆ అవును
అంత అట్లా గూడా ఉంటయా
అవును కదండి అంటే అది సపోర్టర్ లెక్క ఉంట దన్నట్టు స్పోర్ట్స్ ప్లేయర్స్ యెసుకుంటారండి అథ్లీట్స్ అని జెప్తరు గదా అండి అట్లా అట్లట్ నేను గూడా అథ్లటే అండి నేను నే స్కూలింగ్ నా అది గేమ్స్ స్పోర్ట్స్ లోనే ఉండే నేను
ఎక్కడ ఏ స్కూల్లో
మంచిరాలా ఉన్నప్పుడు
అది గాదు మీ మనం ఇద్దరం కలిసి బింపూర్ లో చదువు కున్నట్టు నాకు గుర్తుంది మొహం పవన్ గారు
ఆ అది ఎప్పుడు చిన్నప్పుడు కదండి
కానీ మీరు అప్పుడు చాలా నకరాలో ఉండే అంటే చాలా నాటి బాయ ఉండే మీరు
ఆ చిన్నప్పుడు ఎవరన్నా అంతే కదండి
కాదు మీరు కొద్దిగా ఎక్కువనే ఉండే సైకిల్ ఇట్లా సైకిల్ ను అ మీరు ఉట్నూరులో ఉన్నప్పుడు ఏదో సైకిల్ తీసుకువచ్చి అమ్ముతుండే అట
ఏ లేదు లే లే అట్లేం అంటే చిన్నప్పుడు అంత ఐడియా లే ఉండే కదా నేను అంటే వయస్సు అలాంటిది మనకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కదా ఏజ్
అప్పుడు అవును మీకు కాదు మీకు ఫస్ట్ నుంచి పవన్ గారు చాలా రోజు అంటే మీ చిన్నప్పటి నుంచి మెచ్యూరిటీ అందరికి తక్కువ ఉంటది గానీ కానీ మీకు ఎక్కువ ఉంది పాలు పరిస్థితి ఏముందో నాకు అర్థం గావడం లేదు
అవునవును అది
హ్మ్ ఎందుకంటే మనం మాటలు మాటల్లో చాలా మాట్లాడతాం
అంతే అండి ఈ జీవితం ఒక మాటలోనే అయిపోతుంది
మేము పాలు పాలు మనం పవన్ పాలు చేస్తుండ అని నాకు తెలిసింది ఇప్పుడు పాలు పొంగిస్తుండని
ఆ
హ్మ్ ఇప్పుడు మీ పెళ్ళి ఎప్పుడు మీరు నెక్స్ట్ మంత్ పోతే మీరు ట్వెల్వ్ కి పెళ్లి పోతా అంటున్నారు ఎందుకుండు విద్యా పెల్లి పోతారా పోరా మీరు
లేదండి అ అనుకున్నా నేను అట్లా అని ఎందుకు లే అని అనిపిస్తుందిండి నాకు
ఎందుకండి మీ అన్నయ్య వస్తే మీరు పోకండి లే
ఆ
మీ అన్నయ్య వస్తే మీరు పోకండి కానీ మీకు నాళ్ళు నితిన్ గళ్ళు అసలు నితిన్ అయితే ఫోన్ చేస్తాడు నువ్వు పక్కా రావాల్సిందే అని అనుకుంటా నేను
అదే అదే నాకు కూడా అదే ఉంది కాగానీ ఇక వాళ్ళని కన్విన్స్ చేయ్యాలి ఎట్లనా
ఎందుకు మీరు ఆ పెళ్లికి పోకపోతే మళ్ళా మీ చెల్లి పెళ్ళికి పోవాల్సి ఉంటది కదా
ఎవవరి పెళ్ళికి పోద్దుఇగ నేను
అ అది అలాంటివి ఎక్కువ ఫిక్స్ కావకూడదు మీరు చాలా త్వరగా ఫిక్స్ అవుతారు తామర ఫిక్సిట్ అయితరు ఇబ్బంది ఏం లేదు కానీ మీ ఇష్టం
అంటే నాకు హెల్ బాగోలేదు బ మీరు చెప్పదప్పు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి
అంటే అని హెల్త్ అయితే బాగలేదు చెప్తలేరు మీరు ఈ మధ్య మా కూడా చాలా విచిత్రంగా ఉంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు ఏ మీరు ఎక్సర్సైజ్ చేసి మంచిగా ఏం అది అసలు ఇ మీకు అది మందువులు సరిపోవట్లే
మందు మందులని కాదు కాగాని
ఆ
ఏ అంటే మందులు ఏం వేసుకుంటా లే ఇప్పుడు నేను కానీ ఇప్పుడు నాది పరిస్థితి ఎట్లా అయిపోయిందో నాకేమ అర్థమది లేదు
అంటే మరి కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే తగ్గినట్టు అనిపిస్తుంది అది మీరు బెల్ట్ వేసుకుంటారు కదా మేడలో ఆ బెల్ట్ మీరు నేనే ఏమనుకుంటున్నా అంటే మీరు చదివేటప్పుడు బెల్ట్ వేసుకొని చదువుకోవాలి మీరు క్యాబిన్ క్యాబిన్ ఒకటి ఇంకా క్యాబిన్ ఏమో మీరు చేంజ్ చేయాలి అంటే అంటూ ఒక కొనకు ఉండాలి మీ క్యాబిన్ అంటే ఆ అది రోజంతా నువ్వు వేసుకున్న చదువుకుంటూ వేసుకుని వేసుకుంటూ చదివినా ప్రాబ్లం ఉండదు మాట్లాడండి పవన్ గారు
ఆ
నా అభిప్రాయం మాట్లాదుంతే
చేద్దాము అండి దాని గురించి కూడా ఏదో ఒకటి చేయాలి నాకు ఏమనిపిస్తుందింటే
హ్మ్
మన జీవితం ఇట్లా అయిపోయింది ఏందీ రా అనిపిస్తది ఒక్కకా సారీ
ఆ అట్లా అంటే అనిపిస్తాయిండి మూవ్ ఆన్ అవవాల్సిందే మూవ్ ఆన్ అవ్వకపోతే మళ్ళ నెక్స్ట్ నోటివషన్ కి కూడా ఇదే అనిపిస్తుది మళ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కు మళ్ళ గు టైం ఉండదు మనం ఉండం ఇక్కడ
మీ అ ఈ ఎట్ బాగు ఏందండి అసలు ప్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఎందండి అసలు ముందస్తుగా ఏంటి బడ్జెట్ లో ప్రవేశ బడ్జెట్ లో ఏమి ఇవ్వలేదు మన గురించి
ఇప్పుడు ఇవర్దండి వాళ్ళు ఇప్పుడే ఇయరు మేబీ నెక్స్ట్ ఇయర్స్ నోటిఫికేషన్ ఇస్తారు కావచ్చు
ఆ
నెక్స్ట్ ఇయర్ ఇస్తారు కావచ్చు మనం సదువుకుంటా ఉండాలి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా మనకు ప్రాబ్లం కా కుండా
మీరూ పోతారు ఇగ మీరు పదో తారీకు పోతే మల్లా ఎప్పుడూ వస్తారో ఏమో
లేదు లేదు నేను ఐదు పదో తారీఖకి పోయి పెళ్లి చేసుకొని మళ్ళీ వచ్చే ఆ అంటే వాళ్ళ ఏ అంటే నే పదో తారీఖు పోయి పదకొండ రండో తారీఖే ఆయనది డిన్నర్ ఉంటది పన్నెండో తారీఖు పెళ్ళి పెళ్లి చేసుకొని నేను ఎక్కేస్తా అప్పుడే
అదే తొందరగా వచ్చేస్తే మీకు కూడా మంచిది కదా
మళ్ళా ఆ తర్వాత వాళ్ళ అనిల్ వాళ్ళ సిస్టర్ పెళ్ళికి పోవాలి
అవునవును నే ఇక్కడికి రా నాకు కూడా అన్ని పెళ్ళిలకి రావాలని ఉంది కానీ రాలేను అబ్బ
అనిల్ పెళ్ల్లి అనిల్ వాళ్ళ సిస్టర్ పెళ్ళి కూడా రారా
ఇప్పు ఈ ఒక్కల్పు ఒక్కటి మిస్ అయినంటే ఖాతం ఇక అన్నింటికి పోకుండానే ఉండాలి
అవునండి మీ ఇష్టం అండి మీ హెల్త్ ముఖ్యమా నాకు పెళ్ళిళ్ళ ముఖ్యం కావండి
ఆ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంట అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం
కొందరు చేసుకోంటారు కొందరు చేసుకోరు మీ మీ మామయ్య కూతురు పెళ్ళికి పోవాలి మీరు లేకపోతే తప్పదు కదండి నీకు కూడా రీగ్రేట్ ఉంటది మళ్ళ అరే పెళ్ళికి పోలే అని మాట్లాడండి మీరు తినడానికె ఎక్కువ ప్రయారిటీ ఇస్తావ్ తినడాని గట్టిగా తింటర్
ఏందో జీవితం ఇట్ల అయిపోయింది
ఓకె హ్మ్ తినడం స్టార్ట్ చేసిరా
ఆ
తినడం స్టార్ట్ చేసార అంటున్నా
ఏం తినడం
ఇంగ పాలు మరి డుబోల్ రోటీ
ఇప్పుడు వేసి పోసినా ఇప్పుడే
అవునా మొత్తం కింద పోయిందేమో అది హ్మ్ కొంచెం పోతది అ పోతది పోతది హ్మ్ నాది కూడా యేసేయండి మళ్ళ
అందరిది ఏసా తీసుకోండి ఎవరిది వాళ్ళు
అంటే అది నాకు కొద్దిగా ఎక్కువ కావాలండి నేను లేపోతే నేను వెళ్ళిపోతా ఇడనుంచి కిందకి
ఎక్కువనే ఉంది బ్రో
అవునండి హ్మ్ ఆఓ
మూడు ఉన్నాయి మీ ఇష్టం ఏది అంటే అది తీసుకోండి
సరే తీసుకుంటాం మరి వస్తాము ఇప్పుడు నేను కూడా టైమ్ అయినట్ అంటే ఉంది నా కూడా
ఆ ఇంకా
హ్మ్ మాట్లాడండి చెప్పండి
అయిపోయింది ఇంకేం మాట్లాడతాం ఇగ రోజు రోజు బి జీ ఉన్నాము అయిపోయింది హ్మ్ అయిపోయింది అయిపోయిం